హలో
ఆ చెప్పం
ఆ ఈ ప్రకృతిలోని మార్పులు వాటి ఆంశ
వళ్తాం
ప్రకృతి ప్రకృతిలోని అంశాలు ప్రకృతి మనకి ఎట్లా మారింది ఒకప్పటి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా మారింది
అవునా
ఒకప్పటి ఆ పచ్చదనము
ఒకప్పుడు చాలా బాగున్నది ప్రకృతి ఇప్పుడు చూసామని ఉంటే చెట్లు ఎండిపోతున్నాయి చచ్చిపోతున్నాయి పొల్యూషన్ కాలుషితం ఎక్కువ అయిపోయింది
ఆ ఒకప్పుడు అంటే అప్పట్లో ఇంత మనకు ఈ రవాణా వ్యవస్థ కావచ్చు ఈ బండ్లు ఈ మన కార్లు ఇవన్నీ అప్పుడు లేవు
అవును అప్పుడు ఓన్లీ సైకిల్ మా త్రమే ఉన్నాయ్
సైకిల్ ఎ ఎడ్లబండ్లు ఎడ్ల బండ్లు ఈ గుర్రబ్బండ్లు ఈ మన కొంచెం పట్టణాలకు వచ్చేసరికి గుర్రబ్బండ్లు
ఇవన్నీ ఉండడం వల్ల అప్పట్లో మనకు అంత కాలుష్యం అనిపిచ్చేది కాదు
అందుకే ఎక్కువ కాలం బతికేవారు జనాలు గూడా
హ్మ్ అందులోను ఈ వాతావరణం కూడా ఇంత వేడిని గ్రహించేది కాదు ఎందుకంటే మనం ఈ కాలుష్యం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుది దాని వల్ల మాత్రమే మనది ఎక్కువ పట్టి ఉంచుతది వేడిని పట్టి ఉంచుతది కాబట్టి భూమి వేడ ఎక్కడానికి కారణం అవుతుది
అవును అవును అవును దీనివల్లే చాలా జరుగుతాయి కదా ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి దీనివల్ల ఒక్క వాతావరణం కాలుషితం కావడం వల్ల ఎన్నియో నష్ ట్టాలున్నాయి మనిషికి
అవును మనిషి క ఉండవలసిన పరిస్థితుల కంటే చానా తగ్గిపోయిన పరిస్థితుల్లో చాలా క్రి కఠినమైన పరిస్థితుల్లో ఉండాల్సి వస్తాది ఒకప్పుడంటే ఎద్దులు ఇలాంటి బండ్లుండడం వల్ల ఆ పండ పొలాలు ఆ పచ్చని వాతావరణం మంచి గాలి ఇవన్నీ ఉండడం వల్ల ఆరోగ్యం అనేది వచ్చేది. ఇప్
ఇప్పుడు ఏముంది అసలు ఏమి లేవు ఇప్ ప్పుడు ఎడ్ల బండ్లు కాదు కద్ ద ఎడ్లు ఏ ఏ ఎడ్లు జుజ్జాం అనుకున్నా గని కనపరా
అవును అన్ అన్నీ తీసేస్తారు ట్రాక్టర్లు తెచ్చుకుంటారు లేంటే ఇంకా బండ్లు ద్విచక్ర వాహనాలవి ఇవి అని జెప్పేస్ టన్నీ దెచ్చుకోని వాడ్డం వల్ల కాలుష్యాలు ఎక్కువైపోయా ఉండవల్సిన ఉష్ ఉష్ణోగ్రత కల ఉష్ణోగ్రతల కంటే ఇంగా ఎక్కువైపోతున్నాయి
అవును చాలా ఎక్కువైపోతుంది
చి బయట తిరగలన్నా బండి గావాలిప్పుడు
అవును బయట తిరగాలంటే బండి గావాలి
ఇప్పుడు ప్రశాంతంగా నడ్చుకుంట పొయిడ్ అటోలెంత దూరమున్నా ఎడ్ల బన్లు
మ్మ్ నడ్చుకుంటా పోయేవాళ్ళు
ని వల్ల ఆట్ అప్రు ఆ టైమ్ లో అంతా ఆ మనుషులు మాట్లాడుకోడం వల్ల బంధాలు పెరిగేవి మిత్రుత్వాలు బాగా బలపడేవి.
అది కాక వాళ్ళకు ఉంటే అప్పుడు ఎదో వ్యాయామాలు ఇవన్నీ ఉన్నాయి కాదు కాబట్టి ఇలాగా వెల్నప్పుడు వాళ్ళకు అన్ని బాగా ఉంటన్నాయి హెల్త్ ఐకన్నే అన్ అంటే మనకు హెల్త్ కానీ అన్ని బావుంటన్నాయ్
అవును వాళ్ళకు చేయాల్సిన పని చేస్తారు ఇంగిట్లాంటి వన్ని చేస్తారు కాబట్టి వాళ్ళకేమంత అనిపీదు
మ్మ్ ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు సెళ్ళు లో చ్చాయి సెల్ ఫోన్ రాడం వల్ల చాలా ఇప్పుడు
బట్ అవును అవునవును మనకి బద్దకం అనేది అలవాటైపోయింది.
అవును చాలా వర బద్ధకం అనేది ప్రతొక్కరికలవాటై
మనిషి తను చేసుకోల్సిన పనిని గుడా తను చేసుకోలేకుండా ఐ పోతనాడు ఇవన్నీ సక్కగ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ రోజులు బతకడానికి కూడా కారణంమవుతాది.
కానీ ఎక్కడుంట్నారు ఉండట్లేదు కదా సెల్ ఫోన్లైతే మరీ దారుణంగా వాడతన్నారు ఈ మధ్య సెల్ ఫోన్ టవర్లు ఎక్కువ కాడం వల్ల మనకు ఈ చిన్న చిన్న పక్షులన్ని చనిపోతు
అవును రేడి గూడొక్కారనమవ్తాది.
అవును మనకంటే ఆ రేడియేషన్ తెలియకపోవచ్చు కానీ పక్షులు చిన్న ప్రాణం కాబట్టి అవి తట్టు
అవునవునువును మన మన మనిషిద అయితే ఆ రేడియేషన్ కొంచెం అ అనుకూలించబడుతుంది కానీ పక్షులకి వచ్చేసరికి అది చాలనాా విపరీతంగా దెబ్బతీస్తుంది
ఇప్పట్లో చూసమనుకుంటే మనకి పిచ్చుకలు చాలా ఎక్కువ కనిపించెటివి ఇప్పుడు ఒక్క పిచిక కూడా లేదు అసలు
అవును పిచ్చుకలే అంతరించిపోయినయి పూర్తిగా.
సెల్ ఫోన్ టవర్ ఉంటే పిచ్చుకలు బతకలేవు అంట ఎందుకంటే ఆ రేడియేషన్ వల్ల తట్టుకోలేవు అంట అవి
అవును అవే కాదు చానా పక్షులు కూడా కనిపించకుండానే పోతనయ్.
ఈ మధ్య అసలు కాకులు కనపచ్చా ట్ల అసలే ఏమి కనిపించట్ల అవును కొంగలు గుణ తగ్గిపోయాయి కొంగలు అసలు ఎక్కడన్నాయి ఇప్పుడు అసలు ఎక్కడ కనరాపట్ల నాకైతే
అవును ఇంగ ఈ నీ నీరు కూడా ఆల్మ ఇలా మనకు ఆ ఉష్ణోగ్రతలు పెలగడం వల్ల నీళ్ళు ఉండవు. దాండ్ల వల్ల పక్షులు కూడా రావు ఆ ప్రదేశాలకి.
ఆ ఒకవేళ నీళ్లు ఉన్న గణ ఆ నీళ్ళున్న ప్రదేశాలలో ఏం చేస్తున్నారంటే. ఈ ఫ్యాక్టరీలు అంటారు అద అంట టారూ ఇదంటారు ఏ అంటే అవి పె. యస్ స్తున్నారో
దాండ్ల వల్ల అవి ఇంకా దెబ్బతిస్తాయి రావు కలుషితమైన నీళ్లు తాగలేవు తాగితే సచ్చిపోతాయి.
అదే దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది వాటిలికి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్పులు తెద్ద తెస్తారు అనుకున్నా కూడా మనిషి మారడానికి సిద్ధంగా లేడు.
అవును ఎందుకంటే అలవాటు పడిపోయాడు ఆ జీవనానికి అలవాటు పడిపోయాడు.
అవును మనిషి బాధకానికి అలవాటు పడిపోయి అన్ని సౌకర్యాలు కావాలి ప్రతిదీ కావాలి అనుకోవడం వల్ల ఇన్ని సమస్యలకు ద కారణమవుతుంది.
ఇంకా వచ్చే కొధి ఏమవుందంటే మనిషి అసలు ఏ పని చేయడు. అన్నీ చేపిచ్చుకుంటాడు అన్నమాట.
అవును అందులోనూ ఇన్ మరీ ఇంత అంటే స్వార్థానికి వెళ్ళిపోయి చెట్ల నరకడం స్వార్థానికి వెళ్ళిపోయి బండ్లు వాడం ఇన్ని చేయడం వల్ల వాతావరణ మార్పులు ప్రత్యక్షంగా అనిపియకపోయినా పరోక్షంగా ఎంతో కారణమయితాయి
ఇప్పుడు మనకేం అనిపే ఇది మన రావోయ త పట్టాల వారికి మాత్రం చాలా దెబ్బ పడుతది
అవును వాళ్ళ వాళ్ళు తర్వాత తరాలకు వాళ్ళకి ఇంగ చెట్లు అంటే చనా తగ్గిపోతాయి.
అదే చెట్లు అంటే ఏ సోషల్ బుక్ లోనో అలా చూడ చూడాల్సిన సమయం వస్తుందేమో అని నేను అనుకుంటున్నా
ఆ పోయే కొద్ది పోయే కొద్ది బండ్లు వాడమే పెరిగిపోతది
అవునవును కొన్ని చెట్లు చూసామ అనుకో ఇప్పుడు కొని మనకు ఎక్కడంటే అక్కడ కనిపరావు అన
అవునవును కొన్ని జాతుల చెట్లు కావచ్చు కొన్ని టయి దానీకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్న చెట్ల అయితే ఇంగ అంతరించిపోయినవి అవి కూడా
అంతరించిపోయినవవి అసలు లేవు అవి ఎక్కడో వాటిని కాపాడుతున్నారు ఇప్పుడు వాటిని కొని అది అంతరించిపోయిన లిస్టులు అంటే వాటిని యాడ్ చేసారనమాట వాటిని పెంచుతున్నారు ఇప్పుడు.
అవును దాండ్ల కోసమే ఒక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం గాని ఇంకా ఇటువంటివి కొన్ని నర్సరీలను పెంచుకోవడం కాగానీ. ఇంకా చూస్తే అవునవును ఇంకా ఈ ఏ
చేస్తే
ఉన్నప్పుడే చూసుకుంటే ఎవ్వరికి ఇన్ని కష్టాలు వచ్చేటవి కాదు
అప్పుడు తెలియలే వాటిలి గొప్పతనం ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇలా చేస్తున్నారు
ఇంకా పోయే కొద్ది పోయే కొది ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఇంకా నీటి శాతం ఇంకా తగ్గిపోతది మనిషి నీటి కో ఇప్పుడే మనిషి నీటిని కొనుక్కుంటున్నాడంటే ఇంకా కొద్ది కాలాలు పోతే అసలు ఇంకా కొనుక్కోలేని స్థాయికి కూడా వెళ్ళిపోతది నీరు
అవున అవును ఇప్పుడు మన దేశంలోనే నీళ్ళు అంటే కొనుక్కున్నా కానీ వాటికి అంటే తక్కువ అన్నమాట
హ
ఖర్చు పెట్టేది మనం కానీ వేరే దేశాల్లో చూసుకుంటే ఇప్పుడు నీళ్ళు తాగాలంటే కనీసం అంటే కనీసం రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు బాటిల్కే ఖర్చు పెడతారు
అవును అలాంటి స్థితి వస్తే ఇంకా చాల కష్టం మనుషులు చిన్న
అది కాకా ఇ ఇప్పుడు మన ఇండియాలోని చూసుకుంటే దగ్గర దగ్గర నూట నలభై ఏడు కోట్లు
అవును ఇంతమందికి ఇంత మంది ఉండాలంటే చాలా కష్టం ఆ నీటి
వేరే దేశాల్లో కనీసం మన దాంట్లో సగానికన్నా సగం లేకపోతేనే వాళ్ళకి నీళ్ళు కష్టమైంది
ఆ ఇంత మందు ఉన్నా
జరిగితే మన దేశం గ్యారంటీగా ఇంకేం ఉండదు
ఏ పోటీ ఏర్పడుతుంది సమాజ ప్రజంలో మనిషికి మనిషిికే ఏర్పడుతుంది కొట్ కొట్లా కొట్లాటలు జరుగుతాయి
అదే నీళ్ళ కోసం కొట్లాడుకుంటారు
చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద యుద్ధాలకు దావాతీస్తాయి
అవునవును
ఎన్ని చూడ్డం లేదు మొన్న శ్రీలంకలో ఆహారం కోసం కొట్లాడేది మొన్నటి వరకు
హ అవునవును సో అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కదా
ఇంకా తరం తరాలు మారితే భారతదేశంలో కూడా చూసే అవకాశం ఉంటాయి
అదే ఆ అవకాశం రాకూడదనే ఇప్పుటి నుంచన్నా తీసుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు అందరూ
హ చనాా కొన్ని ఉన్నాయి సంక్షేమ పథకాలు అలా ఇలా కానీ మనిషి మారాలంటే సొంతంగా తనకంటూ ఒక ఆలోచన రాలాల
మనిషి మారాలంట ఫస్ట్ ఆ మనిషి మారుతే తప్పగా మీితాటి మనం
ముందడుగేసి అవు నేని నా సంరక్షించుకోవాలి నా ప్రకృతిని అనుకుంటే మారతాయి
మారుతాయి లేదంటే మారవు ఏది మారవు లేద నేను బిల్డింగ్ లేపుతాను అది లేపుతానంటే ఇంకా కా ఇంగ వచ్చే కాలంలో ఇంగ టాక్ టాక్టర్లకే సగం లెక్క అయిపోద్ది మన దగ్గర ఉండేది.
పెద్ధ పెద్ద సమస్యలను ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తాయి
ఊ ఇప్పుడు మనకు ఒక లక్ష వస్తుంది అనుకుంటే దాంట్లో సగం డాక్టర్లకే ఖర్చు పెట్
అవును ఉన్న ప్రకృతిని కాపాడుకుంటేనే తర్వాతి తరాలకు ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది.
కాబట్టి అది ఇప్పుడు ఎలా చేయాలనేది ది ప్రూ నిఫ్లెర్ తనే ఇస్త్ స్తారు ఇంకా అంటే రాబోయే తరాల వల్లకే తెలియాలి అయన్ని
సరే అ